తో ఆ బావున్నాక ఆ బావున్నారా మీర్
ఉమ్ ఏం చేస్తు ఆహా లేదు ఆహా అవునా తిన్నారా
ఆ తిన్నాను తిన్నారా మీరు
ఆ ఆ తిన్నామే ఎం కర్రీ రా
కర్రీనా అల్చింతకాయ అక్క చిక్కుడుగాయ ఇంకా అల్చింతకాయ
అ అవునా చెప్పు ఆహా ఏం కర్రి చేసిల్లు ఈరోజు
చిక్కుడుగాయ ఇంకా అల్చింతకాయ చేసింది మమ్మీ
అవునా ఆహా టీ తాగా టీ తాగుతున్నావారా
లేదక్క నేను నాక్ టీ అలవాటు లేదు తాగను నేను
అవునా
ఆ లేదు ఈరోజు కాలేజ్ లేదు రం కదా హాలిడేస్ ఇచ్చారు
రంజాన్ సేమియా ఇచ్చారా మి ఇంటి పక్కనోల్లు
ఆహా లేదు నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరు మా తమ్మునికి ఉన్నరు డాడీకి తమ్మునికి మ్
పక్కనోళ్ళు ఎవరు లేరారా
పక్కనంటే కొంచం దూరం ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు ఏమి ఇయ్యాలే వాళ్ళ కొంచెం బిజీలో ఉన్నారు కదా ఇగ
అదే అదే ఉమ్ మైండ్ మైం ఇంటికి వచ్చిల్లు ఇచ్చిల్లు సేమియాలు ఇచ్చిపోయిళ్ళు
అదదే ఈడ అవునా
వాళ్లు సేమియ బాగా చేస్తారు కదా మం
వాళ్లు సేమియా అవును మం మంచిగా డ్రై ఫ్రూట్ చేసి ఉమ్ మిల్క్ ఆ అయినా వాళ్లు స్ సేమియాతో నేరుకు నేనో ఉంటది లైక్ సేమియా లానే ఉంటది కాని సేమియా కాదది. ఉమ్ అవునక్క తిన్నారా మీరు ఏమి కర్రీ
ఏం రా ఈరోజు చికెన్ రా
ఆహా హ్మ్
బాగా పడుకున్నాడు ఇక పని స్టార్ట్ చెయ్యాలిగా మేము
మ్మ్ హ్మ్
పని స్టార్ట్ చేయాలి లోకాల అంట్లు దోమాలి టీ పెట్టు కుందగాలి ఇంకంత
మ్మ్
హ్మ్
మంచిగా పని టైమ్ లో పడుకుంటాడ మంచిగా పని చేసుకునే టైం లో
ఈత ఎప్పుడో ఒకసారీ రా
మ్మ్ హ్మ్
భని ఇష్టం ఎకంటే పడుకున్నాప్ప పడుకున్నప్పుడే నేం పని చేసుకొని ఉండాలీరా హ్మ్ మ్మ్ ఏ పని చేసుకుంటేనే దబ తబ పని చేసుకుంటూ ఉంటా ఇక ఈరోజ ఇల్లు ఉచ్చుకుంటే ఇ అంటు దోంకోవాలి ఇక టీ పెట్టుకొని తాగాలి ఇక బట్టలు పిండాలి బట్టలు తీయాలి అవి కూడా చేసుకోవాలి
అవును చాలా పని ఉంటది
మ్మ్ ఇక్కడ మా ఇంటి దగ్గర వాటర్ రావు ఏం రావు వాటర్ బాగా
అవునా ఆహా అ వీళ్ళ ఏదిలో ఉంటే వాటర్ ప్రాబ్లమ్ అయి అయితది మెషిన్ బగిరతార
ఆ వాటర్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి రా ఇక్కడ మిషన్ బాగ ఇక్కడ లేదు రా ఇక్కడ బోర్లు కూడా అవి ఇవే ఏమి ఉండవురా నీ నీళ్ళు బాగా ఇబ్బంది నిళ్లకి
ఓహో
మ్మ్
అవును అయినా మనం వాటర్ నే అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి మస్తు ఇబ్బంది అయితది
ఆ బట్టలకి అవే ఎవన స్నానాలు చేయడానికి అయై అన్నిటి అయ్యేవి
అవును అన్నిటి ప్రతి ఒక్కటి వాటర్ తోనే పని చేస్తుయి అయ్యే మనకి ఏదైనా ఇల్లు అడగాలన్న మూలు గడవాలన్నా బట్టలు వినాలన్నా అన్ని వాటర్ ఉంటేనే అయితది అవును హ్మ్
మీ దగ్గర మంచిగా వస్తాయారా వాటరు
నా వస్తాయి అక్క మాకు ఇంట్లోనే ఒకవేళ నాళ రాకపోతే బోరు ఉంటది బోర్ లోనే వాట్కున్నా ఇగ ఆ
తే అరిచంట ఇలులుక్కడా
ఆహా
అయితే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు
ఆ
అట్లా ఇక నీరు ఇబ్బంది అయితుంది.
హ్మ్, హూ. అవును వాటర్ కి మస్త్ ఇబ్బంది అయితది ఇగ.
ఆ వాటర్ కి ఇబ్బంది బాగా అయితది.
హ్మ్. ఇలా అన్ని లైనుగా ఉంటాయి. అక్క కేసీఆర్ ఇచ్చిన హౌజెస్.
ఆ ఉంటాయిరా. అంటే పక్కపక్క ఇటు మన పక్కపక్కన ఉంటే మనకి ఎదురుంగ ఎదురుంగ. ఉంటాయి, ఆ ఎదురుంగ ఎదురుంగా ఉం.
హ్మ్.
మీకు ఇచ్చారారా మీ ఇంటికి సైడ్.
లేదక్క మాకు అం. అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇవ్వర్ అంట కదా.
హ్మ్, ఆ అవును అవును ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇయర్ రా.
అవును మాకు ఇవ్వలేదు ఇగ.
హ్మ్
హ్మ్
ఇయర్ రా.
ఆ అరే అంటే ఇంట్లో ఇంకెవరైనా వేరే ఆ. అక్క వాళ్లు చి, పెద్దమ్మ వాళ్ళు పెద్దన్న వాళ్ళ అందరు అట్లా. ఉమ్మడి కుటుంబం ఉంటే ఇచ్చే. వాళ్ళేమో కాగాని మా పెద్దమ్మ మా పెద్ద నాన్న వాళ్ళు కూడా సపరేట్. రేట్ ఉంటారు. వాళ్ళకు కూడా ఉంది హౌజ మ మన. నానమ్మ తాతయ్య కూడా లేరు.
అట్లుంటే ఇవ్వరు ఎందుకంటే మనకు అన్ని అన్ని ఆధార్ కార్డు చూపి. సరే రా అందుకే.
హ్మ్ ఆధార్ కార్డ్ నంబర్ కొడితే మన డీటెయిల్స్ మన డీటెయిల్స్ అన్ని వస్తాయి. హ్మ్
కొంతమంది ఇక్కడ అమ్ముకుంటున్నారు రా ఇల్లులు కూడా.
అట్లా ఫ్లాట్స్ తీసుకున్నాం, అవునా ఎందుకు ఎట్లా.
ఏం లేదు ఉండబుద్ధి కానులకి ఉండ. ఉండబుద్దిగానో లోకు ఏం చేస్తారా అమ్ముకుంటూరు.
వాళ్లు అమ్ముకుంటే ప్రాబ్లం ఏం రాదు అక్క మరి.
ప్రాబ్లమ్ మం. ప్రాబ్లమ్ అంటే ఇగ అయితే కానీ.
హ్మ్.
మన తెలీదు.
అవును, అవును.
టమోటాలన .
హ్మ్
వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తాయి మనకేం సంబంధం.
అవును, అవును.
ఆ, ఆ. సాయంత్రం వంట చేయాలన్నారా.
ఆ చేస్తా అక్క మమ్మీ.
ఆహా.
మమ్మీని వేస్తుంది.
హూ, హూ.
కడతేనే మొగులు ఉంట నేను చేస్తా. ఇంట్లో అంటే మా మమ్మీనే చేస్తదిగా
అది ప మామీ చేస్
ఉహు
నువ్వు చేస్తావా ఏమన్న పని
ఆ చేస్తక్క
ఉమ్
ఉమ్
ఇల్లు ఉడిషి అంట్లు తోముతా.
తొంత, ఊడుస్తా, ఇల్లు తుడుస్తా
ఆ
ఇగ రోజ ఇంకొకటి ఫెస్టివల్ అని, శనివారం అని, సు వారం ఇగ రోజు ఇల్లు దూద్సుడే ఉంటుంది.
అదే ఇల్లు తుడుచుకోవాలె, అన్ని నేర్చుకోవాలె కదా
అవునవును
ఉమ్ ఉమ్ అదే ఇల్లు దుడ్సుకోవాలె దీపం ముట్టించుకోవాలి ఇగ వాళ్ళు వీళ్ళు ఆ
టై ఇగ పనులు
ఉమ్ అన్ని పనులు ఉంటయి అవును.
ఆ అ
తిన్నారా
అయి ఆ ఆఫ్టర్నూన్ తిన్నక్క.
ఉహు అవుత మళ్ళ కాలేజ్ కి ఎప్పుడు ఎల్తవుర
ఎల్లుండి ఉంది మళ్ళీ మల్ డే వెళ్తా ఆ
అంతే
ఇగ నిన్ మొన్ననేమో ఉగాది, మొన్న హాలిడే ఉండే నిన్న కూడా అసలు నిన్ననే రంజాన్ అన్నరు అంటే సౌదీ లో వాళ్ళదీ అక్కడ నిన్ననే చూస్తాననేసి హాలిడే ఇచ్చింది అవువు ఈ రోజు కూడా హాలీన్ అందుకోసమనే ఇంటికి వచ్చిన ఇగ మళ్ళీ మండే మార్నింగ్ ఎల్త
మార్నింగ్ ఎళ్తవా
ఉఉమ్ అవునక్క మండే మార్నింగ్ ఎల్త
ఆ హా మండే మార్నింగ్ ఎల్తవ్ కాలేజీ పొద్దున్నే లేవాలె, రెడీ కావాలి అంతా
అవును. మార్నింగ్ ఆ హాస్టల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితది, వాష్రూమ్స్ ఖాళీ ఉండవు. ఎవరిది వాళ్ళకి రూమ్ ఉంటది గని అందరిగ మార్నింగ్ ఆ ఫీస్ కెళ్ళే వాళ్ళు, కాలేజ్ కెళ్ళే వాళ్ళు ఉంటరు కాబట్టి కష్టమయితది
ఉహు అవును ఆ హాస్టల్ ఉంటే అదొక వేరే ఉంటది కదరా.
ఉ హా వల్ మంచి హ్యాపీ కూడా ఉండొచ్చు గని, స్నా వాష్రూమ్స్ కి మస్తు కష్టం మైతది, ఫ్యాన్ దగ్గర గొడవ
ఆ
ఓ అవునా
స నేను
ఓకే అక్క
ఓకే రా థ్యాంక్ యూ
ఓకే
బాయ్ రా